ఏం చేస్తున్నారండి
ఆ చెప్పండి మీతోటి మాట్లాడుతున్నా
తిన్నారా అన్నం తిన్నారా
ఆ తిన్నా అండి మీరు తిన్నారా
ఆ
ఏం క్రీ చేసుకున్నారు
మేము ఈరోజు చుక్కకూర పెసరపప్పు చేసుకున్నామండి
అవునా చక్కకుర పసర వప్పు అండి ఎలా చేస్తారో చెప్తారా కొంచెం
ఆ చుక్కా కూరను ఫస్ట్ మంచిగా నీట్గా కడుక్కోవాలి
ఆ చిక్కకుర అంటే పుల్లగా ఉంటుంది కదా అండి
ఆ కొత్త పుల్లగానే ఉంటుది అందుకోసమే వసారు పాప వేసుకోవాలి
అవునా
నీట్గా ఫస్ట్ ఎ కడగాలి కడిగిన తర్వాత మనం సో అది హోల్స్ ఉన్న గిన్నెలా వేసుకుంటే పడు పొడివుతుది అయిన తర్వాత కట్ చేసుకోవాలి కాట్ చేసుకొనిస లోప కొంచెం నానబెట్టుకోవాలి
ఆ
నాన పెట్టుకున తర్వాత ఒక ఉలిగడ్డ వేసుకుంటే పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు పోకోలేకపోతే ఎండి రకారమే నేను మాత్రం ఎండురకారమే వేశాను ఈ రోజు
అవునా
ఆ అవన్నీ అది ఉల్లిగెడలు గంటలు క చేసి పెట్టు పోవాలి ఒక కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి కరివే కరివేపాకు కోతిమీ కట్ చేసి కు అ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత స్టవ్ అంటి ఇచ్చి గిన్నె పెట్టి అందులో ఆయిలిపోయారు ఆయుర్వేదక్
మేం తక్కువనే ఇంటం
అంటే ఇంగా కొన్ని కొన్ని కూరల కొంచెం లేకపోతే మంచి
మంచిగుండదు టేస్ట్ ఉండదు
ఊమ్ కొన్ని కొన్ని కూరలల్ల తక్కువ కొన్ని కొన్ని అట్లా కర్రీలు వెట్టి వాడతామండి
ఫస్ట్ మే కొంచం మంచిగనే వేసుకుంటాం
ఊ
నేన్ వేస్కున్న అని నూనె వోసి అ తర్వాత ఆలు జిల్కర వేస్త వేసి తర్వాత ఉల్గడ వేయాలి
ఊ ఊ
పచ్చిమిరపకాయ వేసీ ఆ పోపుల్ పస్ప్ ఎయ్యాలే ఫస్ట్ పస్ప్ ఏసి దా అల్ల వెల్గడ్డ వెయ్యాలి, తప్పకుంటా అల్ల వెల్గడ కొంచెం గో లాలి గోలిన్ తర్వాత కొంచెం ఈ అల్లం పేస్
అవును
గోలిన్ తర్వాత ఈ పెసర్ పప్పు నానిన్ది ఉంటది గదా నానింది వోసి అది తీసిన్ దాంట్లో ఏసీ కొంతం గోలాలె మంచిగ అది అది గోలిన తర్వాత ఈ అది మనం అప్కొ కూర కడ్జేసి పెట్టుకున్నం గా చుక్కకూర చుక్కకూర వేస్తాం వేసిన తర్వాత ఎంబ అది గుజ్జు లాగా అయిపోతది
ఊ
తొందరనే అయితది ఆ కూర కొంచెం వక్కల్ వక్కల్ ఉంటెనే మస్ స్తు టేస్ట్ ఉం టది అది అదీ అయిత తెంత పది నిమిషాలల్ల కతం కు పొయింది మళ్ళ కానీ ఇంత టేస్ట్ అంటే మస్తు కమ్మగ ఉన్నది పెసర్పప్పు వక్కల్ వక్కల్ లున్నయ్ మస్తు కమ్మగా అనిపిచ్చింది కూరనైతే
ఆక్కూరలు పప్పు తోట్ బానే ఉంట, అక్కూరలు పప్పుతోట్ బానే ఉన్.
అవును మళ్ళ ఈ చుక్క కూరకు పెసరపప్పు అయితేనే బావుంటది.
కంద్పప్ బాగుండదా
ఉంటే పెసరపప్పే టేస్ట్ ఉంటదన్నట్టు కందిపప్పు బానే ఉంటది గానీ, ఇగ పెసరప్పు అయితే ఇట్లా వక్క వక్క ఉంటది కందిపప్. పైతే కొంచెం మెత్త మెత్తగ్ గావాలే కదా ఇదేమో ఆకు తొందరగా గుజ్జులాగా అయి పోతది ఈ చుక్క కూరను పచ్చడ గూడా చేస్కొ పచ్చడ ఏస్తే గూడా చాలా బాగుంటద్ టేస్ట్ గా
మేం ఎప్పుడూ చేసుకోలే, పప్పుల్నే ఏసుకుంటాం.
మేమ్ పచ్చడ గూడా ఏస్కొని తిన్నం, ఆ చేసుకుంటం మేం పచ్చడ. అది గూడా ఇట్ల గట్టిగ పెట్టుకొని కా కట్ చేసుకొండి ఇది కొెంచం నూడుె ఎట్ల ఎట్లా కోలి చెయు ఎండుమిరపకాయలు ఏసుకుని జీలకర్ర ఎల్లుగడ్డ ఎయాలె ఎల్లుగడ్డ ఎక్కుేస్తేనేమ్ల్ల
హుమ్
తి నూన్ కొలిచ్చ తర్వాత కం ఇట్ల చేయాలె కొంచెం నూనె పోసి పోపు పెడితే మస్తు టేస్ట్ ఉంటది ఇక రేపన్న చేసుకొండి ఇట్లా మంచి టేస్ట్ అనిపిస్తది ఆ
చుక్క కూర తక్కువైంది‌ మేమ్ పప్పు ఎప్పుడైన్నా వేసుకుంటా అంతే
ఇట్లా పచ్చడి ఎప్పుడన్న ఏసుకోండి మస్తు కమ్మగుంట
ఆ ఈసార్ తెచ్చుకున్నప్పుడు చేసుకుంటామండీ
కొంచెం ఉంటది కదా కొంచెం ఉన్నప్పుడు చేస్ స్కోవాలె బలే టేస్ట్ ఉంటది
చుక్కకూర అంటే సేమ్ పాలకూర లెక్కనే ఉంటుంది ఆ మేము పాలకూర తోట కూర దింటం
ఎక్కువ దింటరా
పాలకూర తోటకూర ఇద తోటకూర అంటే ఎక్కువ దొరుకుద్ది అవును ఇప్పుడు సీజన్ మెంతికూర వస్తది ఉమ్ మెంతికూర చిన్ మెంతి కూర కూడ వస్తాఅప్పుడు మెంతి కూర పాలకుర తోటకూర తింటాం
పాలకూర ఎమైన పప్పు ఏస్చ్చేస్తార వాటి పాలకూర వేసుకుంటరా
మా ఇంట్లో పాలకూర అట్టిగ ఫ్రై చేసుకుంటేనే ఇష్టం ఇగ తక్కువ ఏమనా తక్కువ ఉంటే పప్పులేస్
ఆ కందిపప్పులో వేసుకుంటే కూడ బాగుంట అది
ఉమ్ పాలకూర పప్పు మంచి ఉంటయి తక్కు మా ఇంట్లో ఎక్కువ ఫ్రై చేసుకుంటాం
మీకే ఎక్కువ దోరుకుతందీ కావచ్చు పాలకూర
ఆ ఎక్కువనే దొరుకుద్ది మీ సైడ్ దొరకదా అండి
ఆ దొరుకుద్ది పాలకూర పప్పు చేస్తాం పాలకూర వట్టికి కూడా వండుతాం కానీ కొందరు టమాటా వేసి వండుకుంటారు కానీ అట్లా వండుకోవద్దు కాల్షియం రెండిట్లో ఉంటదిగ ఎక్కువైపో ఎక్కువ అయి అదీ స్టోన్స్ ఉన్న వాల్ల కష్టపని అట్ల వండుకోరు
మ్ మేమ్ తోటకూర వేసుకుంటాం టమాటాలో
ఆ టమాట వేస్తనే తోట కూర టేస్ట్ ఉంటుంది ఉమ్ పులి అంటే ఎక్కువ ఇస్ పున్నక మాారె ఉంటది
ఉమ్ అవును
మస్తు టేస్ట్ గా ఉంటది ఇ తోట కూరా మాత్రం
ఆ తోటకూర మస్తు టేస్ట్ ఉంటది అవును
తోటకుర మేము బానే తింటాము తోటకుర ఎక్కువ అన్నం తక్కువ మీ ఇంట్లో ఎట్ల తింటారండి
మా ఇంట్లో కూడ అంతే
వస్తార మీకు తోట కూర బాగానే దొరుకుద్దా అక్కడ
అవునండి
వండచ్చ మీకు అక్కురల్ తోటకుర వండచ్చ
ఆ వండచ్చ
ఎట్లపడతారు ఒకసారి చెప్పండి
ఫస్ట్ మనం మంచిగా నీట్గా కట్ జేసుకోవాలె
ఉమ్
వాశజేసుకోవాలి
ఉమ్
తర్వాత ఒక మ
కానీ ఆకూరలు మాత్రం కడిగిన తర్వాతనే కట్ చేసు కోవాలి గదా
అవును
ఆ
కాకపోతే మే ఒకసారి కడిగెసినంకా కూడా కడుగుతాం అంటే మంచిగా నీట్గా క్లీన్గా ఉంటానేమో ఫస్ట్ కట్ చేసుకోని కడిగి కట్ చేేసుకుంటే ఏం కాదు కానీ కొంచెం ఒక్కొక్కసారి మంచిగా రానప్పుడు కట్ జెశినంక కడుకుంట
అవును
ఉమ్ మీరు ఫస్ట్ కడిగిన తర్వాత కడిగేసుకుంటారా
ఆ కడిగి వీట్లా పోయి పోడి తర్వాత కట్ జేసుకుంటాం
మంచిగా వా చేేసుకొని ఉల్లిగడ్డ కోోసి పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు కూడా మంచిగా ఉంటుయి పచ్చమిరపకాయ్ మ ప్రై మంచిగ కడి కడుక్కకోవాలి కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ కట్ చేసుకని పెట్టుకోవాలి మంచిగా ఎల్పాయలు తీసుకోవాలి ఒక మీడియం సైజు గడ్డ
ఉమ్
తర్వాత గిన్నె బెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకరావాలు వేసుకొని పచ్చిమిరపకాయలు ఎల్పాయలు ఉల్లిగడ్డ మంచి గోలింగ్ తర్వాత పసుపేసుకొని తోటకురేసుకోవాలి
ఉమ్
అదిగ కొంచెం పోయిన తర్వాత మగ్గుతాది కిందికి వస్తాయి మంచిగా ఫ్రై జేసుకోవాలిగ అందులో బాగా మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకొని కారం యేసుకుంటే వేసుకోవచ్చు
ఉమ్
తర్వాత అలాగే ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక రెండు మూడు టమాటాలు వేసుకొని
ఉమ్
మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత తీసుకోవాలి
టమాట్లు మరీ ఎక్కువేస్తే కూడా పుల్ల పుల్లగా పెంచుకుండదు
ఉమ్
ఒగ రెండు మూడేసుకుంటేనే కమ్మగా
సరికి తగ్గలుప్పేసుకోవాలి
ఆక్కురకు తగ్గట్టేసుకుంటేనే మంచిగుంటది
ఉమ్ మీకు ఇష్టమ అండి తొటకుర
చాల ఇష్టం ఐరన్ ఎక్కువ ఉంటది కదా అందుకోసమే తోటకూర ఎక్కువ ఇష్టం టేస్ట్ కూడ బాగుంటది కదా
కూరగాయలు ఏమంటే ఇష్టమండి
కూరగాయలలో వంకాయ అంటే బగా ఇష్టమండి టమాట కూడ
హు హు
టమాట అయితే తొందరగా అయితదిగ కదా కూర అయితది మళ టేస్ ఉంటది
అవును
కాలీఫ్లవర్ అంటే కూడ బానే ఇష్టం
అవున
ఉ